స్కారం అండి ఏం చేస్తున్నారండి
ఇదే ఇవే టీ తాగినాం
అవునా
ఆ ఈ రోజు మన ఈరోజు ఆ అయితే ఈ రోజు మనం మాట్లాడబొయ్యేది పండగల గురించి ట్రిప్పుల గురించి వంటక వంటకాల గురించి
అవును
పండగలంటే అంటే ప్రత్యేకంగా మీరు కాసేపు ఉంటే నే నేనొక నిమిషం మీరు ఒక నిమిషం మాట్లాడచ్చు అని డిస్టర్బ్ మధ్యద డిస్టర్బెన్స్ చెయ్యక్
మ్మ్ హలో ఆ మళ్ళ డిస్టర్బెన్స్ వద్దు ఆ ఓకే ఇప్పుడు మన పండుగలు అంటే దసరా బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో ప్రత్యేకమైన పండగ అందులో భాగంగా పిండి వంటలు పట్టుచీరలు దుస్తులు మా దసరా సురగా కొట్టి చేస్తారు కొంతమంది యాట పోతూ తెచ్చి కోస్తారు దసరా చెయ్యడానికి అందులో కొంతమందికి మళ్ళా జమ్మాకనే సాయంత్రం పోయి జమ్మాకు పెట్టుకొని అందరికి అదై పనే ఇవ్వడం మన పూలు ఆ కలువ పూలు ఆ తంగేడు తంగేడు పువ్వు గునగు ఆ నీల రంగు కల్వపూలు గులాబీ ఈ ఈ మొదల మొదలగువంటి పూలను తీసుకొని వచ్చి మన బతుకమ్మ గౌరమ్మను చేయడానికి మన ఎంతో తోర్పు పడతాం అలాగే దీపావళి పండుగ మనకు ఎంతో ప్రతీకం అయింది పిన్నోడు సీట్లు నోములు చేసుకుంటారు పటాకాయలు కాలవడం అదో దసరప్పుడు కూడా కాలుస్తారు అనుకోండి నవంబ్రి వంట చేేసి ఏవరైనా చుట్టాలను బంధువులను పెలుచుకోవడం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే ఇగ జావారకు దూర దూరప్రదేశంలో ఉన్న పని బంధువులను పిలుచుకొని సిటీ నుంచి అందరూ తల్లి వచ్చే తల్లి వస్తారు చానా మంది ఊళ్లల్లోనే జరుపుకుంటారు ఈ దసరా పండుగ అనేది
ఓకే అండి నేను మాట్లాడతాను ఇప్పుడు
సిఫర్
ఆ మనకి ఇప్పుడు రాఖీ పండుగ ఉంటది కదండి
ఆ
అంటే నాకు రాఖి పండుగ అంటే రక్తసమ్మం ఇంకా వేరే పండుగలు సంక్రాంతి అయితే ముగ్గులు వేసుకోవడం అలా ఉంట ముగ్గులు వేసుకోవడం గొబ్బెమ్మలు పెట్టుకొని చేసుకుంటాం హన్ను పిండి వంటలు సంక్రాంతికి సకినాలు అరి సెలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం అంటే ఇప్పుడు మా మ ధాన్యం అంత సంక్రాంతి పండుగ అప్పుడు ఏం చేస్తారుంటే మనం ధాన్యం అంతా ఇంటికి తెసు కొత్తరు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా వం పలు తెచ్చి దాని మీద అంటే పువ్వులు వడ్లు మొక్కజొన అన్ని కలిపి గొబ్బెమ్మ పైన వేస్తారు వేస్తా ఉంటాం అండి అట్లా మనకి అంటే మ అంటే మంచి అంటే ఇంక పండుగ అంటే అందరు చేస్తా ఉంటారు పండుగకి ఇక అంటే ఊర్లలో సందడి పిల్లలు అందరు వస్తారు కదా అండి ఎంజాయ్మెంట్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇంకా వేరే అంటే ఫుడ్ తయారు చేయడం గాని లేదంటే కొందరు భోగి రోజు అంటే స్వీట్ చేసుకుంటారు కొందరేమో నార్మల్గా నాన్ వెజ్ వండుకోరు సంక్రాంతి రోజు వండుకుంటారు అట్లా ఇంకేముంటాయి ఇంకా మనకి ఆ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ పండక్కి మొత్తం అంటే హరిదాసులు వస్తా ఉంటారు ఇంకా గోవులకి పూజ చేయడం ఆవులకి అట్లా ఇట్లా అల్లం పెట్టుకోవడం గానీ ఆ ఇట్లా మన వ్యవసాయానికి ఇచ్చే ప్రాధాన్యత ఉంటది గదండి
అవునవును
అట్లా అట్లా జేస్తుంటమ్ ఇప్పుడు గోవులకి బొట్లు బెట్టి పూజ జేసి అందరు మంచిగ పని జేసుకోరి కనుమా రోజు ఇంకా బయటికి పంపిస్తర్ రతంలా వ్రతం లాంటిది ఉంటది అంటే కొన్ని ఊళ్లలో చేస్తరు బాగా జేస్తరు కొన్ని ఊళ్లలో అంటే ఇప్పుడు దీపావళి ఉంది దీపావళికి కొందరికి యాదవ్స్ లల్లో దున్నపోతులదే సౌండ్
అవును వద్దు నేను ఒకటి చెప్ అంటే మనం ఇద్దరం కన్వగేషన్ కావాలండి శ్రీలక్ష్మి రతం ఉంటది మీకు ఇప్పుడు మీకు శ్రీలక్ష్మి రతం ఉంటది గదా
వరలక్ష్మి వ్రతం అండి శ్రీలక్ష్మి గాదు
ఆ ఐ యామ్ సారీ టు సే ఉమ్ ఓకే ఆ వరలక్ష్మి వ్రతం ఉంటదిగా మీకు అ మొత్తం జరుపుకుంటారు మా తెలుగు భాషలో అవబ్ తాలని పెళ్ళి జరిగి పెళ్ళి జరిగినంకా పెళ్ళి జరిగినంకా గాడా ఇది జరుపుకుంటారు జుట్టు ఆ తెల్లారి రోజు రా
ఆ అంటే శ్రావణ మాసంలో ఉం గదండి ఇది వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో చేస్తరు
అతనికి మొన్న మొన్న పోయినసారి అది శ్రావణ మాసమేనా అండి మొన్న గాదు గదా
మొన్న ఎప్పుడు అండి మొన్న అంటే మొన్నెప్పుడు
మా బావ గారి పెళ్ళికి లేండి
అది సత్యనారాయణ వ్రతం అం సత్యనారాయణ వ్రతం అది ఎప్పుడ ఇప్పుడు మనం కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు అయినా చేసుకోవచ్చు అది కొత్తగా పెళ్ళయిన వాళ్ళు
ఆహా ఇది ఇది ఇది పెళ్ళైనప్పుడు చేసుకోరండి ఐ యామ్ సారి రేపు నేను జెప్పిన శ్రీలక్ష్మి వ్రతం అనేది మొత్తం లేడీసే జేస్తరు గదా
వ్రతమండి అంటే ఓన్లీ లేడీసే చేసుకుంటరు అది చీ అమ్మవారికి చీరా గాజులు అవి బె ట్టి జేసుకుంటారండి అంటే ఇప్పుడు మీ అంటే మీ ఇంట్లా ఎవరైనా మీ మదర్ అట్లా ఉంటే వేరే వాళ్ళు పిలుస్తరు అంటే వేరే వాళ్ళు బయటికి పిలుస్త పసుపుకుంకుమ ఇస్తున్నాం రండి అని పిలుస్తారు ఇంకా లేదా గిఫ్ట్ లు ఇస్తరు ఏదైనా అంటే తులసి కోట లాంటిది ఇంకా ఏదైనా పూజ సామాగ్రి లేదంటే ఏదన్నా చిన్న వస్తువు అంటే స్టీల్ ప్లేట్స్ అవి ఇస్తా ఉంటరు అంటే పసుపు కుంకుమలు ఇచ్చిన తర్వాత ఉట్టి చేతులు తో పంపియొద్దని అట్ల ఇస్తరు
అవునవును అవును అదే ఏమో వరలక్ష్మి వ్రతం అనేది ఒకరు పిల్చి చేసుకుంటే పుణ్యం అనేది అంటే చాలా మందిని తీసుకోండి ఆ ముత్తయిదును దీసుకొని చేసుకునేది అంతేగదా
అవునండి అవును మీరు చెప్పింది రైటె అంటే అంటే ఇప్పుడు ఆ ఇంకా ఉగాదన్ టే మంచిగ మనం పచ్చడి చేసుకుంటాం ఆరు రోజులు తీపి, చేదు, కారం అవన్నుంటయి ఇంక ఊగాది పండుగ అయినా కష్ట సుఖ కష్ట సుఖాలు అట్లా అంటరు కదా
మన కొత్త సంవత్సరం స్టార్టయినప్పుడు మా ఆహావన్ కాలు సంతోషాలు ఈ పండుగతో ప్రారంభం అవ్వాలని కోరుకుంటూ
తొలి ఏకాదశి అప్పుడు గూడ చేసుకుంటాం
ఉమ్ భక్షాలు చేసుకుంటాం ఉమ్ స్వీట్స్ అది ఉగాది పచ్చడి ఆ మల్లా నాన్ వెజ్ తెచ్చుకుంటాం
అంటే ఇష్టం అది ఉమ్ ఇష్ ష్టం ఇష్టం ఉన్న వాళ్ళు తెచ్చుకుంటరు అంటే కొందరు ఇట్లా ఉన్ టరు గదా అండి వాళ్ళు తెచ్చుకోరు నెక్స్ట్ డే తెచ్చుకుంటరు అట్లా కొందరు ఇష్టం ఉన్న వాళ్ళు పండుగ రోజు తినరు, కొందరు తింటరట్లా అంటే ఇంకా ఏమంటరు వేరే బోనాలు ఇప్పుడు స్టార్ట్ అయితది కదాండి ఇంకా గోల్కొండ బోనాలు, అమ్మవారి బోనాలు ఇంక స్టార్ట్ గాలే, ఇంకా ఈ లాస్ట్ వీక్ లో స్టార్ట్ అయితయ్ లేదండి, ఈ లా లాస్ట్ స్ట్ వీకో లేదంటే జూలై ఫస్ట్ వీక్ లోనో స్టార్ట్ అయితయి మనకి బోనాలు, గో గోల్కొండ అమ్ మ్మవారికి బోనం ఇచ్చిన్తర్వాత వేరే దగ్గర స్టార్ట్ అయితయ్, హైద్ర ఫస్ట్ హైదరాబాద్ లో స్ సిటీలో స్టార్ట్ అయితయి నేను చెప్పేది వినండి ఫస్ట్ తర్వాత మీరు మాట్లాడండి, మీరు మాట్లాడినప్పుడు నేనేమ్ మాట్లాడలేదు గదా
అ జోక్
అట్లా ఆ అంటే ఇప్పుడు అమ్మవారికి మనం తెలంగాణ బోనాల పండుగ అంటే చాలా అందరికి మంచిగ, అంటే ఇప్పుడు బోనాలు బోనాలు చేస్తాం మంచి అన్ అందరూ మంచిగ ఎంజయ్ పోత రాజులొస్తరు వాళ్ళందరూ ఒస్తరు గదాండి కసేప్ సిటీ లో బావుంటది అంటె పల్లెటూర్లో కూడ బావుంటది కాకపోతే పోతారాజు వీలందరూ ఉండరు అన్ అంటే సిటీ లో పోతారాజు ఇంక టీ వీ లోస్తరు గాబట్టి కొన్ నం అట్ల అనిపిస్తది ఇంగ మిగతాప్పుడు ఏమన్
దీపావళికి దున్న పోతులను ఏదో ఉంటది గదా
అది సిటీలోనే చేస్తరు పల్లెటూళ్లో జెయ్యరు దసరాకయితే రావణాసున్నీ ధ్వంసం చేస్తరు అండ్ ఇక్కడా మీకు దెల్సా వరంగల్ లో పద్మాక్షి గుట్ట పైన చేస్తరు అవును దసరాకే, దసరకి రావణాసుడ్ సుడ్ని ధం ధ్వంసం చేస్తరు, దీపావళికి నరకాసురుడు
ఆ ఓకే ఆ ఓకే ఓకే నేను ఏమనుకుంటే అవునా సూదయ్ ఇప్పుడనుకుంటాదే
హాంటే ఇప్పుడు మన రాఖీ పండుగేట్లాటే కృష్ణుడు యుద్ధానికి పోతంటే, వాళ్ళ చెల్లి నువ్వు యుద్ధంకిలో గేల్వా. లని పంపిస్తాది అదొకటి ఇట్లా మనం మ్మ్ అంటే వాళ్ళ అన్నే. మంచి విజయం అంటే వాళ్ళ సోదరుడు మంచి విజయం సాధిం చాలని జెప్పి ఆమె రాఖీ గట్టి పంపిస్ అలా మనం రాఖీ గూడా జరు. కుంటామండి మన పండగల విశిష్టత చరిత్రలన్ని తెలుసుకోవాలి అట్లా.
అవునవును ఇంకోటేంటంటే. ఇప్పుడు మన సంక్రాంతి గొబ్బమ్మలు కొత్త, కొత్త సినిమాలు కూడా వస్తుంటాయి. టూవల్సప్పుడు ఆ
అంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, సిన్మా వెంకటేష్ గారిది అది ఉంది గదండి. అప్పుడప్ అప్పుడు సంక్రాంతికి వచ్చింది అది అన్
ఇంగా వాళ్లే పరంగంటే ఆళ్జెస్ కున్నాయి గదా
చూస్తారు మా సిన్మాకీ మంచి వ్యూస్ వస్. త్తయని చెప్పి వాళ్లనుకుంటారు అట్లా అంటే మా సిన్మాకి పంచ్ పేరొస్తది మేము ప్చ్ అంటే, కొక్రోర్స్ లెక్కుంటది కదండి వాళ్ళకి. అట్లా అంటే ఇప్పుడు పుష్పా సిన్మా అట్లాంటే ఆమె. థియేటర్ కేళ్లి ఆమె జన్పోయింది అట్లా అట్లాకాకుండా అట్లా కాకుండా ఉండాలి ఎందుకం టే అందరు ఒకేసారి వెళ్ళొద్దు కావాలంటే ఫోన్ లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది గాబట్టి చూసుకోవచ్చు గదాండి
ఏమైంది ఏ ఎటు పోయింది ఎటు వెళ్ళినప్పుడు ఎవళ్ళు?
అంటే పుష్ప సె మిక్ తెలీదా ఇంకా పుష్ప సిన్మా అప్పుడు ఒకటి, ఇన్సిడెంట్ జరిగింది గదా!
ఆ ఫస్ట్ రోజు, ఫస్ట్ రోజు ఎవళ్ చూడక ముందు షోకు పోతా.
ఆ అవును అప్పుడు జరిగింది గదా! అంటే ఆ రోజు అల్లు అర్జున్ వస్సున్నాడన్జెప్. పి మన కోసం ఆవ్ తొక్కిస్ లాటలు లైక్ నార్మల్గా ఇప్పుడు, మనకి జాతర ఉంటది కదండి ఇప్పుడు వేములవ. వాడ జాతర అయినా లేదంటే, సమ్మక్క జాతర ఇప్పుడు టూ ఇయర్స్ ఒక్సారి వస్తది. అందులో కూడా తొక్ తొకిసలాటాల్ జరుగుతాయి బంగా రం దొంగతనం చేస్తారు చాలా మంది మ్మ చాలా మంది ప్చ్ అంటే చాలా మంది అవస్థ పడతారు క్యూ కట్టలేక. ఇంకా తిరుపతిలో కూడా అన్
సీజనల్ ఫెస్టివల్స్ అన్నప్పుడు ఇగ అట్నే ఉంటదండి యాబో.
ఊ ఉ సి సీజనల్ సీజనల్ అప్పుడు చాలా రష్ ఎక్కువుంటారు.
మ్ నార్మల్ అప్పుడే బోయి దేవుని దర్శనం మంచిగా. వెళ్లేటప్పుడే దేవుని కండ్లరా జుషి మంచిగా జేసుకోగలుగుతాం.
అవును నార్మల్ అప్పుడైతే దగ్ దేవుడి దగ్గర ద క్క వెళ్ళొచ్చు ఇగ సీజనల్లప్పుడయితే అందరుతోని దూరంగున్నప్. అప్పుడే ముక్కుకోవాల్సిసోస్తది ఇంకా దేవునప్పుడే జుడాల్సోస్త అది.